హలో
ఉమ్ బాగున్నా నువ్వు బాగున్నావా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లే పనుకోనున్న ఫ్యాన్ తిరుగుతా అంటే దానికల్లా చూసుకుంటే పనుకోని ఉన్నా
హ్మ్మ్ నేను బయటున్నా ఏం చెయాల
ఆలోచనలన్నీ ఫ్యాన్స్ ఎన్నెన్నో ఆలోచించుకుంటా ఉంటాం ట ఏంటి ఈ లైఫ్ ఏం చేస్తున్నాను ఏం చదువుతాన్నాను ఏం తింటాను న ఏం ఎంజాయ్ చేస్తాన్నాను అని అలా చిన్న అణసే ఇంగా అది కాకుండా ఇంగ వాష్రూమ్ లో స్నానాలు చేస్తాం కదా అప్పుడు ఇప్పుడా అప్పుడు కూడా అదే థాట్స్ వస్తాయి
ఆ తే ఫోన్ ఉంటే ఫోన్ చూస్తా ఫోన్ లేదంటేంకా ఆ చిన్నలై
ఆ అవి ఆలోచన క్లాస్లు చెప్పేటప్పుడు కూడా అంతే వాళ్ళు చెప్ప చెప్పేది వినే వాళ్ళు చెప్పేది వినకుండా ఇవి ఏ థాట్స్ ఎట్లా నేను సక్సెస్ అవ్వాల లైఫ్ లో ఏమన్నా నయా స్కిల్స్ అనిపిస్తుంది
ఏమో ఎప్పుడు మారతామో ఏమో అసలు మారుతామో లేదు అనుకుంటా మంతే మనంత బే టర్ గా ఎవరులేరు
నిజమే మనకి ఎప్పుడు తెలుస్తుందంటే
అ
జాబ్ అంటే ఇప్పుడు మనం ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే మనల్ని తెలుస్తది చదువుకునింటే బాగుండు అని
హు కరెక్ట్ ఏ అప్పుడు ఫీల్ అయితాం మంచిగా
చిన్నపిల్ల అయితే బాగునింది కదా వాడుకుంటూ ఉండే వాళ్ళం
హు బాగుండే నువ్వు ఎక్కడ ముందు ఎక్కడ చదిినవవు చిన్నప్పుడు
చిన్నప్పుడా మేము కొత్త కోటలో ఉంటేమా ఒక నేను నర్సరి ఎల్కెజీ యూకెజీ వరకు త్రీ ఇయర్స్ అనుకో త్రీ ఇయర్స్ ఇంగ కొత్త కోటలో చదివిన ఫస్ట్ సెకండ్ థర్డ్ జ్ఞానోదయ మదన్పల్లిలో
ఆ అవునవును ఆ తెలుసు అది మంచి స్కూల్ అప్పుడు హు
అది మా డాడీ వాళ్ళ అంటే గురువు అం టర్ గదా అట్లా గురువు అంటే ఫస్ట్ మా డాడీకి ఎత్తుకొని పోయి ఆసార్ ట్యూషన్ చెప్పింది సో డ్ కని ఆయన కూడా మా ఊరే
ఆ
ఇంగ త్రీ ఇయర్స్ ఆడ చదువుకుతున్నాం మళ్ళ ఏందో కొంచెం గొడవలు అయ్యి బస్ పంపిను ఫీజు కట్టలేదు వేరే వాళ్ళు మేము పంపిను ఊరికి అని చెప్పాలికి కఠిన వాళ్ళు ఏం చేసినారు కఠిన వాళ్ళు అన్యాయం అయిపోాల మేమంతా
అవును కదా
ఇంగ ఆ ఇంకా అట్లా చేసింది సర్లే అని ఎప్పుడు ఫోర్త్ నుంచి ఇంగ గోల్డెన్ వ్యాలీ లో జాయిన్ చేపిచ్చరు
మ్ హు కోర్టు నుంచి ఇప్పటి వరకు అక్కడ
టెన్త్ వరకు ఆడే మళ్ళా డిప్లొమా త్రీ ఇయర్స్ ఆడే
మ్ హు
ట్లా టెన్త్ వరకు సంతోషం సంతోషంగా చదువుకునేసిన సలు ఎట్లా అయిపోయినాయె అయిపోయినాయి్
హు
ఆ త్రీ ఇయర్స్ డిప్లొమాలో కష్టపడింది నే నా లైఫ్ లో మర్చిపోలేను అంత కష్టపడింట
అంటే అన్ని నువ్వే చదువుకున్నావు మీకు అప్
అ నె నేనే చదువ్ కున్నా అసల్ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ బయట ఉనిన్నారు బాగ్ ఎంజాయ్ చేస్తానిన్నారు వాళ్లకి కొత్త ఫ్రెండ్స్ ఒ చీ అది కొంచం బాగ్ నయీ పడ్వాలన్ కుడ ఒద్లేష్ననే పట్ చుకోలేర్ బ్లాక్ లొ పెట్టేసిన ఓ రోజు ఏమైందంటే ఏంలె అసల్ మాక్ అసల్ మాటలే లేదు ఒక పాప జల్జా అని ఉన్నింది
ఆహా
అసల్ మాక్ మాటలే లే వన్ ఇయర్ నుంచి ఒకరోజ్ ఆ పాప ఏం చేసి అంటే అన్నిట్లో అన్ఫాలొ చేసేసింది స్నాప్ లో అన్ఫ్రెండ్ చేసేసింది ఇన్స్టాల అన్ఫాలొ చేస్ చేసింది వాట్సప్ లో బ్లా వాట్సాప్ లో చేయలేలె అన్ని చోట్ల చేసేసింది ఆబాబ్కే అంతున్నప్ ఇప్పుడూ ఇంగ నేన్ నేను గమ్మున ఉంటానా నేన్ అన్ని ట్ల బ్లాక్ పడేసిన ఇగ ఆడా లేకుండ
ఆహా
ఏమన్నా చేసుకోన్ సాని నేన్ రానీ
రీజన్ లే కదా నన్ననే చేసేసిందా
మ్ ఎప్పుడైతె అమప్ పలవులో పడిందొ అప్పునుంచి థాన తక్కువ మాట్లాడేద్ అసల్ సపోర్ట్ చేష్ ఇంది గుడ నేనే
హా
సర్లె అనన్ పోనీలే అనుకొని సొర్లెస్ట్
మళ్ళ నీకు స్కూల్లొ ఉన్న ఫ్రెండ్స్ లో ఎవర్ లేరా డిప్లమాలో
అన్ ఆహా డిప్లమా ఆ ఒక పాప్ తింది సౌమ్య అనీ కానీ ఆ బాప్ తొ గుడా ఈ పాప్ వల్ల జల్జా వల్ల నేను మాట్లాడేది ఆపేస్ మాట్లాడొద్దు నువ్వు ఎక్కువ ఎందుకు మాట్లాడదువు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఆ బాబ్తొ ఎందుకు మాట్లాదుా అనే పొద అయిపోతా అంటే
ఆహా
ఆ మా వల్ల నీ బాప్తో ఉమ్ ఆపేసిన మాట్లాడేది. వన్ ఇయర్ పైన ఉం నీకు ఎవరు లేరా. స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్.
స్కూ లో బెస్ట్ ఫ్రెండ్సా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ వరకు ఎవరు లేరు. అంటే ఫ్రెండ్స్ బాగుంటారు. ఇంకా డిప్లొమాలో బాగా ఉండే ఫ్రెండ్స్ నా కు నేను చిన్న ఇప్పుడు మన్నతో పాటి స్కూల్కి పోంది. తన్న చెప్పిననా నికిది. నన్ని చిన్నప్పుడే జాయిన్ చేయికునేస్తునన్నారు. స్కూల్ లో ఫస్ట్ క్లాస్ లో ఎందుకంటే ఇప్పుడు మాది పక్కనే లే ఊరు పక్కనే ఉంటుంది. గవర్మెంట్ ది వన్టు ఫైవ్ వర్కు కే అది స్కూల్
ఉమ్ ఉం బా మంచిద ఏమోసుకోలో వంట ఫై ఓహో వన్ టు ఫై వంటే అట్లానా, ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు నేనుగా టైమింగ్స్ ఏమో వన్ టు ఫైవ్ టైమింగ్స్ ఆఫటర్నూన్ ఈవినింగ్ వచ్చేసి ఏం అనుకుంటి
లేదు లేదు. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈ ఫస్ట్ క్లాస్ లో ఎవరు చేరే వాళ్ళు లేరు. అన్నమాట ఈ సారి కార్ట్స్ లో ఎవరు లేరున్నట్టు ఉండకూడదంట. అందుకని నేను రోజు మా అన్నతో వాటి స్కూల్కి పోతానని ఆ సార్ నన్ను చేర్పించుకుని ఎసినాడు.
యూస్ చేసుకునేసినావు లే
కంటిన్యూగా వస్తాంది. ఇలా అనేసి చేపిచ్చుకున్నాడా. మళ్ళ ఒక రోజు ఆ సారే నన్నూ ఇం కొత్తగా కొట్డదల్
ఎందుకు
అంటే అది తెలుగులో క ఇంకొకా ఉంటుంది చూడ వత్తు ఆది రాయడం రా నాకు ఎగ్జామ్ లో అది తిరగట్ లే లేకపోయి బోర్డు మీద అంటే ఇక్కడ రాసింటారు కదా అన్ని బోర్డుగా అక్కడ పో చూపి పన్నాడు చూపచ్చిన రాసికి రా ఇల నాకి అయ్యో దానికి ఎంతగా కుట్టినాడంటే
ఎట్లా స్టిక్తో కొట్టినాడా
ఆ పితో గుచ్చుడు తెలిచ్చా పి గు వచ్చినాడు ఇ మీద కొట్టినాడు చాల ఇది చేసినాడు మళ్ళీ. ఇంటికి వచ్చాక మన్న మమ్మ చెప్పినాడు బ అన్న మామ్మ చెప్పినాడు మా పెద్దప్ప వచ్చేసి సారన మాట మహా పెద్ద కూడా టీచరే
ఆ
మా పెద్దప్ప పిలుచకొని విన్నాడు ఆ సారి దగ్గరికి మా పెద్దప్ప అ మనయినా పోయి పక్కనూర సా ఇ కిల్లో కొట్నవవు అది ఏనా వాళ్ళమ్మమ్ ఆ సారిని కొట్టిందంట నాకు కూడా తెలీయదు చిన్నప్పుడు కదా వీళ్ళు చెప్తాంటే వింటాను
అబ్బా వీళ్లకి
మళ్ళీ మా పెద్ద ప వచ్చి కేసు పెడదామా అది ఇది అన్నాడంట కానీ వాళ్ళ అమ్మ అవద్దు ఏమని. పెట్టే దాన్ని అళ్ళ అడిగేసారు. సరేలే అని గమ్మన ఐపోనారు
అ
అది నాకేం అట్లా అనిపిలా కొట్టినా కొట్టినాడు ఎందుకు కొట్టినాడుంటే కార్ రాయలేదని కొట్టిడు ఇది ఒకటి గుర్తుంది నాకి.
ఆహా ఏను ఇంక చిన్నప్పుడు మా ఊర్లో. ఆడుకుంటా ఆడుకుంటా మా అక్క తరుముకుంటే వస్త. సని నకకాలనకాల పడుకితే ఆటంటండి మా
ఆ
అవి ఆ కంకర్ కంకర్ త లోడ్ వేసింటారు అనమాట కంకరాలతో లోడ్ వేసింటారు అది బాగా మంచి పాతగా అయిపోయింది. కంకర్ కంకర్ రోడ్ పన్న చుడు హు
హు
పన్న చూడాడా మొకళ్ళు ఎట్లా చీలిపిందండి చీలిపింది వాళ్ళు మా అక్క హు ఇంగ మా ఫ్రెండ్ చింటూ నీతూ అని వాళ్ళందరూ ఉండిన్నారులే
ఆహా
అందరు పట్కోండి మీ వాళ్ళ మిద్దపైనా ఏసేసన్నారు నన్నార్ కని గట్టిగా ఏడుస్తన్నర్ ఏడు
చిన్నప్పుడు అందరు అట్లా చేసారు నోరు పంపించేస్తారు
అసలు ఎంతగా ఎ త్తగా పడిన్నానంటే నేను ఎప్పుడు రక్తమేమో కనిపోతాను అట్లా మూడు నాలుగు ఐదు రోజులు మా అమ్మ దగ్గర దాడిచిపెట్టినా అదిే బాగా డ్రై అయిపోయి ఈ అది ఒక రోజు కింద వేస్తారు చూడుమాట్ సప్ చప్ నో ఏందో సాప్ పన ఏమంటారు
ఆ సాపా అ
ఆ అది తగ్గులకునే దక్ పైంత్ వాల్ ఏ లేస్పోయింది చుడు పాగలు మా ఇంట్లో అప్పుడు చూసింది మా అమ్మా
ఏమల్ల మల్లి మీ అక్కని
ఏమి ఏ మాటలు మీవీ ఇట్లేనే ఆడేది చెప్పనే లేదు ఇది అది అని అబ్బ ట్ల ఎన్ని ఎన్ ఎన్ని తెలిసిన మేము చిన్నప్పుడు ఎన్నిసార్లు పడ్నామ నేను మా అక్క చాన ఉన్నాయి చెప్పుకుంటంటే మెమోరీస్
హు
కామిడీ ప్ప
మీ అక్క నీకన్నా ఎన్ని ఏండ్లు పెద్దది
మా అక్క టూర్ టూ తౌసండ్ టూ అనమాటా నేను టూ తౌసండ్ ఫైవ్
ఆహా తీ ఇయర్స్ త్రీ నేనా ఆ త్రీనే ఉ
మా అమీన్ అన్న మా షైత్సా అక్క కొంచెం ఒకే ఏజ్ నేను మా దూహి మా సాహిబ్ ఒకే ఏజు మా సోను అన్న అందరికంటే పెద్దోళ్ళు
ఆ
నేను అందరికంటే చిన్నదాన్ని
చిన్నదానివా
ఉ
ఉహు
ఇంకేమైతే టైం అయితుంది తినవా
ఉ తినాలి నువ్వు తిను అయితే మళ్ళా చేస్తా నేను
ఊ సరే బాయ్
ఉ సరే బయ్